హలో
ఆ తమ్ముడు వినిపిస్తుందా
హుమ్ అక్క ఇనిపిస్తుంది
ఓకే ఆ బాగున్నామ్ రా నువేల ఉన్
ఉమ్ బాగున్నాను
హుమ్ ఏ కాలేజ్ లేద్ ఇవాళ
వాల్ తేల్ సత్ స నాక
వెళ్ళద్ వసవా ఏంటి లంచ్ ఏంటి ఏం తిన్నావు
నేను ఈ రోజు నాది ఫాస్టింగ్
అదేంటి
ఆ పండగ అంటే ఫ్ ఆఫ్ ఫైవ్ మస్ అలా చేయమన్నాంత
ఎవ ఎవరు రా
మా నానమ్మ
నానమ్ జేయమందా దేనికి అంటే కంప్లీట్ డే మొత్తమా
టే ఈవినింగ్ టెంపుల్ కి వెళ్ళేసి వచ్చేడమే దాని తర్వాత టిఫిన్ ఏదనా చేసినా
ఆహ
హ
మార్నింగ్ లేచిన దగర నుంచి ఏం తినవు
హుం హు అంటే జ్యూస్ తావచ్చు
అంతేలే వాటర్ జ్యూస్ లాంటివి ఎన్నా తాగ చ్చ
నేను తాగ ను్ యాక్చువల్ ఫుల్ అంటే ఏం తినగ ఉండిపోతు త బట్ ఈరోజు డాడీ కొంచెం మజ్జిగం తాగు చినేసి పర్లేదు అనుకోన్నా అన్నాను ఇస్తే తాగా
ఆ అయిన ఎందుకు అంటే
అంటే మన మేము అనుకున్నా అంటే ఏదనా వి చేసుకొని
ఆ ఆ అట్లా అదే లే అర్థమైందిలే కాని మర నువ్వు కూడా మర సెంటిమెంట్లు ఫాలో అవ
అంత లేఏఫై ఏఫోర్త్ ఇప్పుడు అయి నెక్స్ట్ మండే లాస్ట్ అంతే
ఓకే ఆహా నేన అలా నట్లేదు చేయడం మన్ మంచిదే నువ్వు నార్మల్ గా ఫాస్టింగ్ అనేది మంత్లీ ట్వైస్ ఉండొచ్చు త్రైస్ ఉండొచ్చు మన ఇష్టం ఎందుకంటే మన బాడీకి కూడా హెల్త్కి కూడా మంచిది అలా ఉండడం కూడా కానీ ఇలా పెట్టుకొని ఉండడం ఎందుకు అని నా ఉద్దేశం అంత వేరేం కాదు గాని ఆ అంటే టే ఒక రకంగా ఇది నేను అంటే మన ఫాలో అయినట్టే రు ఏదో సెంటిమెంట్ ఫాలో అయినట్టుగా ఇప్పుడు నువ్వను కొన్ని నువ్ నమ్మకంగా ఉండి అది జరిగిద్ది నువ్వు నీ హృదయంతో నువ్వు అనుకో ఖచ్చితంగా జరిగిద్ది అది నువ్ న మ్మాలి అంతే జస్ట్ నమ్ము లిది జరిగిద్దిరా ఖచ్చితంగా నేను అనుకున్నది జరిగిద్ది నేను అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాను అనేది నువ్వు ఫిక్స్ అయితే బావుండిద్ది అంతేగానీ ఈ ఫాస్టింగ్ లు జే తే ఔతదాని ఎందుకు అనుకోవాలి అట్ల ఏమొద్దు
కాముగుంచాల్ కాన్ఫిడెన్స్ ఉండాల మన మీద మనకి
ఊమ్
ఇంకేండక్క మీదైతుండలాన్ ఛా
ఆ తిన్నాన్రా అయిపోయింది ఇప్పుడే నేనేం వన్ లేదు పైన మా తోటుకోళ్ళు వాళ్ళు ఉన్నారు కదా
ఆహా
తను నిన్న ఫిష్ చేసిందన్ టి అది ఇచ్చి పంపి చింది
ఓహో అది అయిపోయింది అనమాట
టే ఓండానింకేం చేయలా ఈ ఆ ఫిష్ తినేసాను అన్మాట
ఓహో
ఊ బుడ్డోడికి కొంచెం కర్డ్ రైస్ పె ట్టాను ఉమ్ ఇంకంతే ఏ వాడికి పప్పు లే బోడుకొని లేసేదో ఆడుతున్నాడు అన్నయ్య ఉన్నారు అదే బావుగారు ఉన్నారు బావుగారు ఆ ఇవ్ వాల యాక్చువల్లీ నైట్ డ్యూటీ అన్మా
ఓహో
అయితే ఇక మొన్న ఫోర్ ఫైవ్ డేస్ నుంచి కంపెనీలో హెవ్వీ ప్రెషర్ వర్క్ అనమాట ఇక ట్రాన్స్ఫార్మర్ ఏదో సమ్ ఇది అయిందంట అది కొత్త తెచ్చిపెట్టాలంటే ఫిఫ్టీ ల్యాక్స్ అవుతుందంట
ఆహా అవును
త
ఆ కరెంట్ సప్లై మొత్తం అదెగ ట్రాన్స్ఫర్
అ అంత మళ్ళీ హెక్టిక్ వర్క్ బాగా బాగా ఉందంట అసలు ఈ ఎండలోనేే నుంచి వర్క్ అదంతా చేసి దాన్ని ఆ పాడైన దాన్ని రిపేర్ చేసి మొత్తం సెట్ చేసి ఇప్పుడు మళ్ళీ నడుపు కనిపిస్తున్నారంట దాని వల్ల అలా ఈ ఫోర్ ఫైవ్ డేస్ వన్ వీక్ నుంచి కంటిన్యూ లేట్ గా రావడం
హ వర్క్ అయిపోతుంది ఎక్సట్రా టైమ్ వర్క్ చేయాల్సివస్తుంది
ఇక అట్లా అయింది ఇక అందుకనే సరలే ఇవాళ నైట్ డ్యూటీగా మళ్ళీ అళ హెచ్ఓడి అన్నారు రేపు యాక్చువల్లీ వీకెండ్
ఆ
హెచ్ఓడి ఏమో వద్దులెండి ఇవాళ రెస్ట్ తీసేసుకోండి ఇక రేపు రండి రేపు రేపు వీక్ ఆఫ్ తీసుకోకుండా అనేసి అన్నారు జనరల్ రమ్మన్నారు ఒక అన్న అంటే లీవ్ పెట్టున్నాడు
హ
ఆయన నిమిత్తం ఈయన ఉండాల్సి వస్తుంది లేతే రేపు ఉండిపోతారన్నమాట ట్యూస్డే ట్యూస్డే వీక్ ఆఫ్
ఆహా తె
ఆ
సండే టైమ్ ను ఉండదా మరి
సండే ఉంటది సండే వర్కింగ్ ఉంట
సాటర్డే లా అంటే సాటర్డే సండే ఉండకుండా ఒట్టి సండే ఇంకా ట్యూస్డే
ఆ కాదు మా అన్ని డేస్ వర్కింగ్ డేసే ఒక్క వీక్ ఆఫ్ అనేది ట్యూస్డే. యాక్చువల్లీ. చిల్లీ సాస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి వీళ్ళకయితే సాటర్డే సండే ఉంటది కదా. ఆహ్ మరి అమ్మ. ఆహ్ బావగారిది అది కాదు కదా.
అవునవును.
ఇది కదా కోర్స్. ఫ్రైడే కదా ఉమ్. వాళ్ళకు వుండవు ఇక. ఈ హెచ్చ్ఓడిస్. ఏందంటే సండే తీసుకుంటారు.
ఉమ్.
దానివల్ల వీళ్ళకి ఏంటంటే మిగతా అందరికీ కూడా. మండే, ట్యూస్డే, వెన్స్డే. సాటర్డే సండేలు మాత్రం ఎవరికి. ఎవరో. మిగతా అన్ని రోజుల్లో విక్. కాఫ్లు తీసుకోమంటార అనమాట.
ఓకే.
ఏదో ఒక రోజు. సెట్ చేసి ఉంచేస్తారు వాళ్ళకి బావగారికి. ట్యూస్డే. ఇంకొకళ్ళకి వెన్స్డే అలా.
ఓహో.
ఫ్రైడే వరకు ఉన్న వాళ్ళందరికీ అట్లా పెట్టేశారు.
ఓకే.
ఏం ఫెస్టివల్స్ ఏమి లేవా మానూర్లో. అది ఉంటది కదా సమ్మర్. ఫెస్ట్. వాళ్ళు ఉండేది కదా అది కాదుమా ఇదోస్త్. వస్తుంది కదా. ఏరియాలో మన ఏరియాలో ఉండుది కదా ఆహ్ అది ఎప్పుడు.
ఆహ్ దినికి టైమ్ ఉంది అక్క కొంచెం.
ఆహ్ వస్. వస్తారు కదా ఈసారి సమ్మర్కి మీరు.
ఆ మేబి వస్తాం అనుకుంటా సార్ ఈసారి మాకు హాలిడేస్ ఏవనా అనిపిస్తుండాడు సారు
ద
అదే అంటే ఇప్పుడు తట్్వల్త్ కదాక్క
అవునవునవును
ఇప్పుడు మాది పబ్లిక్ ఎగ్జామ్స్ అతాయి కదా
ఆ ఆా
ప్రెసర్ ఎక్కువ ఉన్నది
అయ్యో మరి అమ్మ వస్తానంత పొమిగా
ఆ అవును అళ్ళ ఇవ్వపోయినా మనం తీసుకుంటుంది
ఆ అదేలేే ర పోయింట్స్ సర కూడా రాలేదు కదా అప్పుడు వాళ్ళొచ్చి వెళ్ళిపోయారు నేను ఇప్పుడు ఇంద అక్కడ తన ఫోన్ చేసి అడిగినప్పుడు తను అదే అంటుంది చెల్లుంది కదా అక్కడ మన వీధిలో
హ
తళ్ళకి ఫోన్ చేసాడయితే అంటుంది లేదక్క రామిసారి అక్కడికి అనేసి అంది కోచింగ్ ఉంది కదా కుదరదు అని చెప్పనింది
అవును మాకు ఫుల్ అంటే సార్ కూడా అంత ప్రెసర్ పెట్టేశారు ఆ ఈ సారి ఏదైనా వన్ ఇయర్ ఉండాలా ఏ నెక్స్ట్ ఇయర్ట్వ వ అదే ట్వంట సెవెన్ ఇయర్ నెక్స్ట్ ఇయర్
అవునా
టైమ్నా అంటే ఇం వన్ ఇయర్ ఉంది ఈ టైమ్ స్టార్ట్ అవుతాయి మాకు ఆహ ఫస్ట్ ఇయర్ మొన్న అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఇయర్ వచ్చా ఆహా ఫస్ట్ ఇయర్ పబ్లిక్ ఉండదు సెకండ్ ఇయర్ కొ టెన్త్ కే పబ్లిక్ ఎగ్జామా అతర్హత్ లెవెంత కి నార్మల్ కాలస్ సైడ్ ట్వల్త్నా పబ్లిక్
అవునా
ఉమ్
వెరైటీ మాకు అట్లుండదురా
అక్కడ సేమే అక్క లెవెంత్ కి ముందు ఇప్పుడు తీసినట్టున్నారు అయితే
లేదుమా మొన్న మొన్న జరుగుతుంటే ఇప్పుడు ఆల్రెడీ కాదుమా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎ గ్జామ్స్ ఉన్నాయి
అవును ఎగ్జామ్స్ ఉన్నాయి కావాలంటే వాళ్ళు పబ్లిక్ ఇస్తారు వేరే కాలేజ్కెళ్ళి బోర్డా వాళ్ళది
బో అవునమ్మా లెవెన్త్ అదే ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి పబ్లిక్ ఎగ్జామ్స్ కామన్ ఇక్కడ అసలు అలా తీయడానికి కూడా లేదు అవకాశం అయితే డిగ్రీ ఏం చేశారంటే సెమ్ వైస్ పెట్టారు
ఇక్కడ అలాగే ఇప్పుడు డిగ్రీ సెమ్ ఉంది ఆ
సారీ ఆ కాలేజ్లో కాదు ఔట్ ఆఫ్ కాలజ్ కే ప్రతి సెమ్ ఔట్ ఆఫ్ కాలేజ్ కెళ్ళి రాయాలి
అవునవును సెమ్ లాగా సిక్స్ సెమ్స్ ఆఫ్ అన్ ఉంటాయి
శ్రీలేకప్పుడు ఉందం బ చెల్లికి ఉందని తెలుసు
హ ఆహా
ఆ తర్వాత నా టైం అప్పుడు లేదులే నా టైం అప్ ప్పుడు డైరెక్ట్ బోర్డ్ ఎగ్జామ్స్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎక్సాము సెకండ్ ఇయర్ కి అట్ల బోర్డు బోర్డు ఎగ్జామ్స్ అన్నమాట కానీ ఆహ్ ఇయర్లీ వైస్ ఈ మీకు వెరైటీగా ఉంది అయితే లెవెన్త్ లేదా ట్వెల్త్ఏనా
హ
త్ని దీంట్లో తీసుకుంటారు అయితే అంటే ట్వెల్త్ మార్క్స్నే మీకు
ఆ ఆ ఇప్పుడు మనకి టెన్త్ మార్క్స్ ఎలాగో ఇక్కడ ట్వెల్త్ మార్క్స్ కూడా అంతే నెక్స్ట్ డిగ్రీకి స్టడీస్ కి అవే మ్యాటర్ చేస్తున్నాయి
ఆహా
మాకు అంటే హాలిడే కూడా ఏవి ఉంచట్లేదు సార్
అవును ట్వెల్త్ అంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ అంతా ఉంది కదరా
నెక్స్ట్ ఇ మరి ఇప్పుడులా ప్రిపరేషన్ పెడుతున్నాను అవును అంటే సార్ మా కొన్ని పిల్లలకి కి చూస్ చేసుకున్నారు ఒక టెన్ టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ లో మా ఎంటర్ క్లాస్ లో అంటే ఈ పిల్లలు నైన్టీ సన్ తెస్తరన్స్ ఆ అన్లా నీ నాక్కూడా యాడ్ చేస్సరు
ఆహహా
ట అందుకే ప్రెషర్ వుంచర ఏడు క్ల క్లాసెస్ ఏ మిస్ తవకండి
ఆ ఓకే అంటే కాలేజ్ లోనా ట్యూషన్ లోనా
రెండు కాలేజ్ ట్యూషన్ రెండు మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకే అంటే ఆఫ్టర్నూన్ లంచ్ టైమ్ నేన్. ఇంటికి ఒక వన్ అండ్ హఫ్ అన్ అవర్ గ్యాప్ ఉంటది అంతే ఇప్పుడు మల్లా కోచింగ్ వెళ్ళిపోతా సిక్స్ థర్టీ అలాగ అయిపోద్ది ఇంటికి వచ్చేసరికి దాని తరవాత ఇం కా ఫ్రెండ్ ఉంటాడు ఒకడు ఆడితోని నార్మల్ గా బయట కలిసి వచ్చేసి మళ్ళా వర్కే ఉంటే అవి చేసి నైట్ డిన్నర్ చేసి మళ్ళీ స్లీప్ వేసేయడమే
ఆ అదే
అంతే
అ
రొటీన్ అంతే
ఉ అట్లా నడుస్తున్నామాట యితే డాడీ ఎక్కడన్నారు
డాడీ ఉన్నారు పడుకున్నారు
ఆ డ్యూటీ ఎక్కడ ఏ లేదా
ఆ ఇంకా లోడేట్ రాలేదక్క ఉ మొన్నే వెళ్ళొచ్చారు ఊ ఇంకా చూస్తున్నా లోడ్ అయితే వెళ్తా రని
ఇప్పుడు కాసేపు పొడుకొని ట్యూషన్ కి ఎల్
మారిపోడు అవును అక్క ఇప్పుడు ఫోర్ కి ఎళ్తాను ఉ ఫోర్ కు ఉందంట ఒక ఫిఫ్ టెన్ మినిట్స్ ముందు బయలుదేరుతా స్టార్ట్ అవుతా
ఓకే ఓకే సరే మా అయితే
సరే ఉ అక్కా ఓకే బాయ్
ఉ